హలో బాగున్నారా
బగున్నారండి
బాగున్నామ్ మీరు
హలో
బాగున్నాను మీరు బాగున్నారా
వాయిస్ సరిగ వినిపిలేదండి కొంచెం గెట్టిగా
బాగున్నాను
ఆ తిన్నారా అండి
ఇంకా లేదు తినాలి మీరు
ఏం చేస్తా
ఏం చెయ్యలేదు కాలిగా ఉన్న ఇప్పుడే నిద్రపోయి
ఆ ఈరోజు ఏం కాలేజ్ లేదా దండి
ఇవాళ రెండో శనివారం
ఆ హాలిడేనా అండి ఈ రోజు
ఆ హాలిడే
మీకేం ఫెస్టివల్ అంటే ఇష్టం అండి
నాకు సంక్రాంతి అంటే ఇష్టం అండి మీకు
నాకు ఉగాది ఇష్టం అండి
ఏవి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు
అంటే ఉగాది ఇష్ట ష్టం అన్ని ఇష్టం మే ఉగాది అంటే తెలుగు వాళ్ళకి మ మొదటి సంవత్సరంగా స్టార్టింగ్
ఆ
నువ్వుగాదికి అంత ఇండ్లు కడుగుతారు అంత చేస్తారు బట్టలు పెట్టుకుంటారు ఇంగ పండుగ రోజు పచ్చడి చేస్తారు ఐదు రుచులు
ఐదేనా
ఏడా ఏడు రుచులు అదే పులుపు వగురు ఉప్పు కారం
ఓ
అట్లా చేదు అట్లా ఐదు అవన్నీ వేసి పచ్చడిలాగా చేస్తామండి ఇంకా నార్మల్గా ఇంగ ఫుడ్ చిత్రాన్నము బొప్పట్లు అన్నం రైస్ సము ఉంటాయిండి
అందరు ఫ్యామిలీ అంత అంత ఒక చోటుక వచ్చి చేసుకుంటారా
అట్లా మా ఫ్యామిలీ ఒకటి అంటే బంధువులు ఏం రారు
బట్టల మళ్ళీ ఎవరికి పెడతారు
బట్టల
ఈ
మేము బట్టము మామూలు పండగ పెట్టుకుంటారు కదా మేమే తీసుకోండి మీరేం చేస్తారండి పండగ రోజు
మేం పడుగ రోజు అంటే నార్మల్గానే పొద్దున్నే లేసి స్నానం చేసి ముగ్గులు వేసుకుని పూరీ చేసి ఇంట్లో వంట చేసుకు కని మళ్ళీ కావాలంటే గుడికి పోతాం
హ్మ్
ఉ గుళ్ళో పూజ చేసి వచ్చి మళ్ళా పూజ అంతా అయిపోయిన తర్వాత తింటాము
ఆ
అ
అందద అంత రొటీన్ పనే కదండి
ఉ అవును
అంతేనాంగా
మీ ఊర్లో గుళ్లు ఉన్నాయా
చాల గుర్లు ఉన్నాయి తిరగచ్చు అన్ని దగ్గర దగ్గర పక్కన పక్కనే ఉన్నాయి ఫెస్టివ్స్ శివాలయము మరి గంగమ్మ దేవత మై శివదంది వెంకట పట్టయస్వామి శీ వాల్మీకి
ఆ
అలా మరి అ చిన చిన్న గుడ్లన్నీ ఉన్నాయి పక్కన పక్కన అన్ని
ఉ మీ ఊరు పెద్దదేనా అండి
హ్మ్ మండలం మండడి పెద్దదే అండి అన్నీ ఉంటాయి అవైలబుల్గా
ఆ
మీదండి
మాది పల్లెటూరు
పల్లెటూరు లో బాగా చేస్తారు కదండి ఫెస్టివల్స్
ఉ బానే చేస్తారు
అంతా బంధువుల అందరినీ పిలుచుకొని చేసుకుంటారు కదండి ఫెస్టివల్స్ అన్ని
అన్ని ఫెస్టివల్స్ కి అంటే కొంతమంది వస్తారు బంధువులు కొంతమంది రారు కదా హ్మ్ పిలుస్తారు
హ్మ్ నెక్స్ట్ రోజు ఏం చెయ్యాలండి మీ రు
ఆ ఉగాది ఉగాది తర్వాత నెక్స్ట్ డే కొంతమంది నాన్ వెజ్ తెచ్చుకుంటారు ఆ అంటే నెక్స్ట్ డేనే ఏదన్న సాటర్డే గాని ఫ్రైడే గాని అట్లా వచ్చి తిననోళ్ళు సండే వర కు వెయిట్ చేసి సండే రోజు తింటారు
మ్మూ
ఉమ్
మీరు తింటారా అండి నాన్ వెజ్
నేను తిననండి
ఎందుకండి
నేను వెజిటేరియన్
అవునా
మ్మ్
మీ ఇంట్లో గున తినరా అండి మీ పే ఎవరు ఇంట్లో వాళ్ళు ఎవరు
మా ఇంట్లో వాళ్ళు తింటారు
మీరు ఒక్కటి తిన్నారా
నేను మా అమ్మ మా అక్క తినం
మ్మూ హు
మా నాన్న ఒక్కడు తింటడు
ఓకే అండి
హూమ్
ఇంగేం ఫెస్టివల్స్ చేసుకుంటారండి బాగా
బాగా సంక్రాంతి దసరా
దసరానా అండి
దసరా దసరా ఆ అంటే మా ఊరు సైడే ఇంకొక ఊర్లో చాలా బాగా చేస్తారు నైన్ డేస్ ఫుల్
ఆ నైన్ డేస్ కదా
ఆ ఇంకా ఫైవ్ లాస్ట్ రోజు అయితే ఇ పక్కపక్కన ఉండేవాళ్ళు అంతా వస్తారు చానా ఊర్ళ నుంచి వస్తారు ఆ రోజు అమ్మవారిని అంటే ఊరంతా
ఊరేగింపిస్తారా ఊరేగింపు
ఊరేగింపు జరుగుతుంది అప్పుడు వస్తారు జనాలు చానా మంది వస్తారు గ్యాపే ఉండదు ఇప్పుడు పక్కన పక్కన డిస్టిక్ వాళ్ళు కూడా వస్తారు
ఆ బాగు చేస్తారా అండి మీరు ఆ పండగని దసరాని
మ్మూ బాగా చేస్తారు
మ్ ఉ మీరు పోతార అండి దసరాకి మ్ తొమ్మిది రోజులు ఉంటారా
తొమ్మిది రోజులు ఏమి ఉండము మేము లాస్ట్ డే ఒక రోజు పోయి బాగా చేసుకొని అమ్మవారిని చూసి దర్శనం చేసుకొని వస్తాం
అవునండి
హ
మా ఊర్లో సంక్రాంతి బాగా చేస్తారండి త్రీ డేస్ చేస్తారు
మీకు ముగ్గేయడం వచ్చా
ఆ వచ్చండి ఎస్తాను ఏదో అట్లా వస్తాము
అ
హమ్ ఫస్ట్ భోగి రోజు మాత్రం అంతా పాత వస్తువులు అన్ని వేసి భోగిమంట వేస్తామండి ఇంకా చిన్న పిల్లోలకి భోగి తో అంటే ఇదే అండి రేనిగాయలతో వాటర్ పోస్తారు రోజు సంక్రాంతి రోజు ఇంగా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్ టిన్ గా పూజ చేసుకుంటాం అని
ఉ హరిదాసులు వస్త సరే మీ ఊరికి
రారండి అపుడు చిన్నప్పుడు చూసిండేదె ఇప్పుడు ఎవరు వస్తారు మీ ఊరు బస్- రారా
మనకేవరు రారండి అప్పుడు అంటే ఫోర్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చిన్నారు
హమ్
మళ్ళీ రాలె
మా నేనంతే చిన్నప్పుడు చూస్తుంట ఇప్పుడు అసలు రాను కూడా రారు ఎవరూ
ఆ అవును
అప్పుడైతే ఇంటింటి దగ్గరికి వచ్చి వెళ్తాండ్రా అం అంటె ఏందో పెట్టించుకుంటారు బియ్యం పెట్టి పెట్టించుకుంటారా ఇంకో కనుమ రోజు మామూలుగా ఇల చికెన్ మటన్ ఇంక ఎదొటి చేస్తాంటారు
ఇగ బియ్యం అనే కాదు ఏవైనా ధాన్యాలు కూడా పెట్ తారు అంటే ఇప్పుడు పంట చేతికచ్చి ఆ అప్పుడే కాబట్టి ధాన్యాలు ఏవి వచ్చినా కాని పెడతారు
అవును
మ్మ్
మీరు ఎట్లా చేస్ సరే అండి సంక్రాంతి మీకో
హుమ్మ్ నాకొచ్చు మా పక్కింటి వాళ్ళు కూడా నన్నే అడుగుతారు ముగ్గు వేయమనీ
ఏమండీ రంగులన్ని నువ్వే వేసేసి వస్తావా
హుమ్మ్ ముగ్గు నేనే వేయాల రంగు నేనే వేయాల
కాళ్ళ ఏం నొప్పి వండి ఏసి కూర్చొని కూర్చొని వేసి
నువ్ పిసాయి అం అంటే ఎక్కువ పోను అనమాట మామ్మయి తిడుతు అండి అందుకే ఎప్పుడు అన్న ఒక్కసారి వెళ్తాను ముగ్గేసి ఇచ్చేసి వచ్చేస్తారు ఆ లోపు మా అమ్మ నాలుగు ఐదు సార్లు పిలిచేసి ఉంటుంది
హ్మ్ మా అమ్మ అయితే ఇంగా వంట పనులు చేస్తా అంటది నన్ను బయటకు కూర్చొని వేసుకుంటూ కూర్చయింట
పొద్దున్నే వేస్తారా మీరు లేం నైట్ వేసు తరా
హ్మ్ మార్నింగే వేస్తామండి నైట్ ఏమంటది ఇంకా నైట్ త్వరగా పనుకొనేస్తాం గదా ఆ టైం కే ఎందుకని మార్నింగ్ ఫోర్ కి అట్లా లేపిస్తాది మా అమ్మ అప్పుడు పోయి వేస్తా
ఉహు నైట్ ఏయ్యగుడదు పోద్దునే ఏసేనే బాగా
అదే మేమ్ మార్నింగే ఏస్తా మ్యామ్ హు
ఆ
ఇంగా ఆ రోజు వెట్టి పండుగ ఆ రోజు ఏస్తే బాగుంట ముందు రోజు ఏస్తే ఏం బాగుంటది జీ
అంటే టైం ఎక్ ఎక్కువ అయితుంది పొద్దునం మళ్ళీ వేరే పనులు ఉంటాయని కొంత కొందిని అయితే వేసు కొంటారు మ్మ్ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసారు పదికి మహ పదికి కూడా గాదు పదకొండు
పా పదికొండునర పన్నెండుకు ఎత్తంది టారు ఆ టైం వరకు మేలుకొని వెయ్యాలంటే ఎవరు వల్లే
నిద్ర వేస్ట్ అయితుంది మళ్ళా పోద్దునే లేయ్యాల
హ్మ్ అది గాక ఇంగా ఆ టైం లో ఇంగా పదికేళ్ళ అంటే బండ్లు అట్లు ఏమైన్నా తిరుగుతా ఉంటాయి గదా
ఆ అందులో వీధి మండలు
ఆ హ్మ్ అంక్ అదిగావు గాలికైనంగా అంతా కుక్క పిల్లలు అన్ని చూలుతా ఉంటాయి గలీజ్ చేసేతస్తాయి పద్దం కల్లా చిన్న ముద్దు ఏస్తారు పెద్ద ముగ్గేస్తారు అండి
మా రోడ్డు చిన్నది కొంచెం చిన్న ముగ్గు వేస్తాం మరి పెద్ద ముగ్గు వెయ్యం పెద్ద ముగ్గేస్తే రోడ్డులోకి వచ్చేస్తుంది అప్పుడుంగా బండ్లు తిరుగుతా ఉంటాయి కదా చెడిపోతుందని ఒక మీడియం సైజు లో వేస్తాం
సరే అండి ఉంటా
హుమ్మ్ సరే బాయ్
మ్మ్